ఆ చెప్పండి
ఆ చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీనే
ఆ ఇంకా ఎండలు బాగొస్తున్నాయి వడగాలలు కూడా స్టార్ట్ అయితాఏమో నెక్స్ట్ మంత్ కదా
అవునవును
హ్మ్మ్
ఇంకా వడగాలిలు వస్తే ఇంకా అసలే తక్కోలేం కదా
అవును చాలిబ్బందవుతదిగ
హ్మ్
మ్మ్ మీ హాబీస్ అంటే డాన్సింగా మ్యూజిక్ చూడ్డం ఇష్టమా బుక్స్ రీడింగా ఏంటి
మ్యూజిక్ వింటా బాగా
సాంగ్సా
ఆ సాంగ్స్ వింట బాగా
ంటేష్ లోవా లేకపోతే క్లాస్
లేదు స్లో సాంగ్స్ ఫోక్ సాంగ్స్ ఉంటాయి ఉషిన రా
నవునా పో సాంగ్స్ అయితే మస్త వస్తునేయి అసలు ఈ మధ్యలో రిలీజ్ అయినాయి
అవునవును చాలా తొందరగా మళ్ళీ ఫేమస్ ఆయితునే అవే
మంచి వైపు తోటి వస్తున్నాయి పాటలు మళ్ల
వైపు త వస్తున్నాయి కాబట్టి తొందరగా ఫేమస్ అవుతున్నాయి తొందరగా రీచ్ అవుతున్నాయి
అవును
ఆ
ఇన్స్టలో పోస్ట్ క్షడమే ఆలస్యం ఏమ్మంటే టూ డేస్ లా మళ్ళ అది వైరల్ అయిపోతుంది
అవున అసలు మామూలు కాదు
హ
అసలీమ ఇ చాలా రిలీజ్ అవుతున్నాయి
అవును
అ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది దాని తటి బల చేస్తుంది అసలు చిన్నపిల్లల ఫొటోస్ పెట్టి డ్యాన్స్ ఇప్పయడం
ఆ అది ఏ ఇదదా ఏ వీడియోస్
అదే అ ఏఐ
మళ్ళ చేస్తున్నాను అసలు
అవునవును
అది కాని మనీ అడుగుతున్నా యాప్కి
అవును మని నేను ఒకసారి ట్రై చేసిన మాకా మా అక్క పిల్లలు ఉంటే ట్రై చేసినట్ లేద్దు మనిషి ట్రై చేస్తేమని అడుగుతుంది అనేసి వదిలేసినాయిక అవసరమా అనేసి మళ్ళీ
ట్రై చేస్తా అంటే టూ ఫార్టీ రూపీస్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అడుగుతుంది
అవును మళ్ళీ తక్కువ కాదు టెన్ ట్వంటీ ఆ టైప్ అట్లా కాకుండా ఎక్కువ అడుగుతుంది
ఆ మరింత కాస్ట్ మళ్ళ ఈవెన్ ఇంకా వేరే అంటే మన స్టేటస్ తోటి షాప్ నేమ్స్ కాని అట్లా పెట్టుకోవడం అది పెడగా అదినా కూడా టూ ఫార్టీ రూపీస్ అడుగుతుంది
అవును మర ఎక్కువ అడుగుతుంది కాస్ట్
ఆ వీళ్ళందరూ ఎట్లా పే చేసి చేస్తున్నారో ఏంటోగాని
అవునాసలు నేను షాక్ మళ్ళీ ఒక్కరుగాది ఇద్దరుగా చాలా మంది చేస్తున్నారు ఒక ఒక రోజ అయితే స్క్రోల్ చేస్తూ ఉంటే అవే వీడియోస్ వస్తున్నాయి నిజంగా
మేము కూడా ట్రై చేసిన
మ్మ్ అట్లా వస్తుంది అనేసి ఒకసారి ట్రై చేసినా టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అట్లా చూపించింది
మనీ అడిగేసరికి నేను చేయలేదు ఇక ఎందుకు మళ్ళీ టూ ఫార్టీ రూ పీస్ అని
అవి దేన్కైనా యూస్ అయితాయి కదా గిరాన్ ఎందుకు గణేష్ అనిపించింది నాకైతే
మ్మ్ సేమ్ ఓన్లీ వన్ సైడ్ సెకటు థర్టీ సెకండ్స్ ఉంటది వీడియో మళ్ళలాగైనా
అవునవును
థర్టి సెకండ్స్ అంతే ఉంటాది
దానికి టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అంటే ఎవరు పే చేస్తారు
ఫస్ట్ ఫ్రీ ఫైర్ వచ్చింది
ఆ అవును
హోలీకి నేను పిక్ పెడద్దా అని ట్రయల్ చేసిన ఫస్ట్ ఫ్రీ ట్రయలు అది మళ సెట్ కాకుండా అంత ఎట్లా ఎట్ల వచ్చిందని మళ్ళా సెట్ చేద్దామని ఓపెన్ చేసే సరికి మళ్ళా టూ ఫార్టీ అడుగుతుంది
నాకైతే ఫ్రీ ట్రయల్ కూడా రాలేదు అసలు
ఉన నాకొచ్చింది ఫ్రీ ట్రయల్
మ్మ్ హలో
ఆ చెప్పండి ఉన్నా వాటర్ తాగుతున్నా వాటర్ తాగుతున్నా ఇంకా
ఇంకా ఇవి వచ్చినాయి చూసింద్రా జెమిని ఏఐ ఫొటోస్
ఆ అదే నేం చే ఇన్ స్టా లో చేసుకోవచ్చు తెలుసా మంచిగా
రావు చేసిన
ఇన్స్టా లోనా ఏ వచ్చాయి వచ్చాయి బాగున్నాయి నేను చేశాను
పర్ఫెక్ట్ గావచ్చాయా
మంచిగా ఫేస్ క్లారిటీ వచ్చింది నాకైతే నేను చేసింది మంచి డ్రెస్ క్లాత్ కూడా ఆన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు ఒకవేళ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ గాని రెడ్ కలర్ ఉంది అనుకోండి దీనికింద ఆప్షన్ ఇ చినంత కలర్ సారీ అన్నగానే వస్తుంది
అవును కాకపోతే నేను ట్రై చేసిన అంత పర్ఫెక్ట్ గా అనిపలే మళ్ళీ జెమి ఏఐ లో నుంచి ట్రై చేసి వచ్చింది మంచిగా
దాంట్లో దానికి కూడా యాప్ అడుగుతున్నారా దాంట్లో జమినిఐ లో కూడా ఉంది దానికి ఎర్రొడా జస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చాలా పిక్ ఎక్సలెంట్ గా ఉంట ఫోటోగ్రాఫర్ లు తీసినట్టే వస్తుంది
అవును అసలు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అది మొత్తం ఫ్రీనే ఇగ
అవున అది మొత్తం యాప్కి మని ఏమి అడగట్లేరు కానీ నెట్ బాగా తీసుకుంటుంది నెట్ ఎక్కువ గుంజుతుంది
నాకు ఫై జీ వస్తుది కాబట్టి నేను తీసుకున్నా అట్లనే
ఊ ఇంకా మీకు అది మీకు ఏ కర్రీ అంటే ఇష్టం
నాకు నాన్ వెజ్ కన్నా వెజ్ అంటే ఇష్టం పప్పు కాకరకాయ టమాటో ట్లా కామినేషన్స్ కొన్ని ఉంటాయి కదా అట్లా నచ్చితే బాగా
ఊ ఊ
స్ట్రీట్ ఫుడ్ తింటారా మీరు
ఆ
స్ట్రీట్ ఫుడ్
స్ట్రీట్ ఫుడ్ త నా నను
అసలేదిన
ఆ తినం అసలు ఇప్పటివరకు తక్కువ తిన్నా కాని ముందే ఆ పానీపూరి స్ట్రీట్ ఫుడ్ అంటేం వేరే అంటే ఏ తిందని నాకు నచ్చదు అసలు యాక్చువల్ గా ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు ఓన్లీ ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తానే అదైనా ఎగ్ పప్స్ కానీ కరీ పప్స్ కానీ అంతాయం ఓన్లీ ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే వెల్లడం తినడం అంతే
ఫ్రెండ్స్ ఉంటే ఎట్లయినాది ఇనిపిచ్చేస్తారు
ఆ వద్దన్నారేంటి ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ నూడిల్స్ కానీ
ఇ వాళ్ళు వాళ్ళ తింటే మనకు పక్కా తినిపిస్తారిక
మనకు పక్కా తినిపిస్తారు కానీ తక్కువ తినను నేను ఎక్కువ బిర్యానీస్ అయినా ఏదైనా తినం బయట మేము తక్కువ తి చాలా తక్కువ తింటాం బయట ఆ మాక్సిమం ఎటైనా ఎల్లినా కూడా
అదే గుడ్ హ్యాబిట్
లాంగ్ జర్నీస్కె హ్మ్ అవును లాంగ్ జర్నీస్కెల్నా వేరైనా ఈజీగ్ ఉన్ కుంటున్నామే నేను ఏది కొనుకోను ఓన్లీ వాటర్ బాటిల్ అంతే
మ్
వాటర్ బాటిల్ అవే అదేంటంటే కూల్ డ్రింక్స్ ఏమి ఏమైనా నాక్ తిన్బుద్ ఇంతే గదా డస్ట్ అంతా దాంట్లో పడతా ఉంటది మళ్ళ అది మనం తింటాం.
అవునవును మొత్తం వెహికిల్స్ అది ఇది వెళ్తా ఉంటాయి ఎప్పటికి
పానీపూరి నేను ఎప్పుడు బంద్ చేసింది అంటే నేను అక్కడే ఉన్నా ఆమె ఏం చేసిందంటే పానీపూరి అని లేసా క్లాత్ అంతా మసి మస్ ఉన్నది. అది అట్లన్ దానికే తుడ్చింది మళ్ళ ఆ చేయ్ తోటే ఎసింది అప్పడ్ నుండి బంద్ పానీపూరి
అంటే మనం చూడకుండా ఉంటే ఓకే కాని మనం చూసిన తర్వాత కూడా అంటే ఇక నచ్చదు తినాలన్నా నచ్చదు. అసలే
క్లాత్ అంతే గలీజ్గుంది నేను అడిగాను ఆ క్లాత్ అంత గా అట్లుంది. అంటే అట్ల అట్లా వేస్తున్నావు అంటే అప్పుడు పడేసింది. ఆమె
వామ్మో వాళ్ళు చేసేదేదో హైజనిక్ గా చేస్త్ తీరింటారు గాదా
ఆ మన్షికే తింటా మంచిగ్ తింటారు బావుంటది. ఆమ్ అట్లనే వేసి అట్లనే పెట్టేసరికి అమ్మ బాబు మా ఫ్రెండ్స్ తిన్నారు. ఇక మేం తిన్ తినలేదు ఇక
మనకు నచ్చదు అట్లా కొంచెం మంచిగా హైజనిక్ గా ఉంటేనే తినబుద్ది అయితది. లేదంటే ఎట్లా
అసల్ తిన్న బుద్ది కాద్ హ్మ్
సమ్మర్ ప్లానింగ్స్ ఏమైనా వెకేషన్స్ ఉన్నాయా మరి
ఏం లేవండి నే ఇంట్లోనే ఇగా ఆ మ్యారేజ్ ఉంది. మ్యారేజెస్కి వెళ్ళాలి కి షాపింగ్ కూడా జేయ్లే ఇంకా నెక్స్ట్ మంత్ మొత్తం ఆ ఆ
శారీస్ యేన మళ్ళీ డ్రెస్సెస్ గిట్ల వేసుకుంటారా మీర్ రెగ్యులర్గా
ఎక్కువ డ్రెస్సెస్ యే శారీస్ అమాషం పున్నానికి ఒకటి ఫంక్షన్స్ కి ఆ ఆ వన్అవర్ అక్షంత లేస్ ఎంతవరకు సారీ అక్షింత లేసి పిట్ కైపోంగానే డ్రస్ స్
ఆఆ
ఎక్కువసేపు హోల్డ్ అస్సలే చేయలేం మస్ త చాలా కష్టం మళ్ళ సమ్మర్ లో మళ్ళీ పట్టు చ తల కష్టము అల సమర్ లో శారీస్ అంటే చాలా కష్టం కదా ఇబ్బంది అవుతుంది అనేసి అక్కడ దాక వెళ్ళాంన్నమాట
ఆ ఓహా అదింట భయద
ఇంకాా ఏం చేస్తున్నారు
ఎగ్జామ్స్ అయిపోయినాయి ఖాళీగానేయి ఇంటి దగ్గరనే
మ్మ్
రిజల్ట్స్ కోసం వెయిటింగ్ ఎప్పుడు వస్తారా
తింటార
ఆ అవును సెకండ్ ఇయర్
సిక్స్త్ కు ఉంది కదా
సిక్స్త్ క అంటున్నారు టెన్త్ క అంటున్నారు మిడ్ ఆఫ్ ద ఏప్రిల్ అంటున్నారు ఎప్పుడు అర్థం అవ్వట్లేదు అసలు
సిక్స్త్ కి ఇస్తారేమో
మేబి ఇస్తారు కావచ్చు తొందరగా ఇష్ట అయిపోతుంది అనేష అనుకుంటాను
ఆఫ్టర్ బీటెకాా
ఎంసె ఓకే అయితే
మంచి ప్రిపేర్ అవ్వండి ఓకే అయితది
అదే అవ్వ లీగా
మ్మ్
బ్యూటిషయన్ వచ్చ బ్యటిషన్ కోస నాకు ఫిజిక్స్ అంటే ఇష్టం
బ్యూటీషియన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ సమ్మర్ మొత్తం అంతే కొంచెం డ్రైన్ప్ చేసుకోపోయారా
అంటే ఒక కాలేజ్ లో చెప్తారు మాకు అదొ ఒకటి ఎక్స్ట్రా కోర్స్ ఉంటుంది ఒకటి
హ
దాని వల్ల నాకు కొంచెం కొంచెం వచ్చు శారీ రేపింగ్ గానీ మేకప్ అంట పర్ఫెక్ట్గా రాదు లైట్ లైట్గా అట్లా చేస్తా శారీదే పింగ్ ఆ హెయిర్ స్టైల్స్ బాగా చేస్తా ఇంకా
ఆ హా
అదే ఎంసెట్ ఒకవేళ ఆ సెట్ కాకపోతే ఇది నేర్చుకుందాం డిగ్రీ వచెసుకుందాం అనేసి అనుకుంటున్నా
ఆ బెటరే అదివిడం
అట్లానేష అనుకుంటాను కాని ఒప్పుకోవద్దా పేరెంట్స్ అట్లానేసి చూస్తున్నాం మళ్ళు
ఎంటెక్ తీసుకుంటే చేసుకోవచ్చు ర్యాంక్ వస్తే వెళ్ళిపోవచ్చు మంచిగా ఏం ఉండదు కానీ బీటెక్ వెళ్ళాలంటే కొంతస జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా దొరుకు
మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి వింది కదా ఎంత ప్రిఫరెన్స్ అయ్యో అనిపిస్తుంది మళ్ళీ
హ
వస్తున్నాయి అసలు ఎ సర ఎలో ఏమో అర్ధమాట్లే
ఏనాచ్చ ఓకే అండి ఆ నేను చేసి స్తమల్
ఆ ఓకే ఓకే
ఎన్ని మూడా